హే
హలో ఆ ఇనిపిస్తుందా ఆ వినిపిస్తుంది
ఆ చెప్పు ఏం చేస్తున్నవ్ తిన్నావా
ఆ తిన్న తిన్నవా
ఆ నేను తిన్లేదే ఇగా హాస్పిటల్ ఇల్లిరు వీలు వచ్చినంక వీల తోటి తింటా ఇంగ వీళ్ళు రాకముందు తింటే బాగుండదుగా
అవునవును
చిన్నది పన్నెండున్నరకు వండుకుంది ఇంగా ఇంకా వీళ్ళ వచ్చే లోపు నీ కోసమే వెయిట్ చేసిన ఇంత సేపు పొద్దనుంచి కాలిగా ఉన్న గాని నే నువ్వు ఇంగ బిఈ డ్యూటికి వెళ్ళడు కదా ఇప్పుడు
ఉమ్
అట్లా ఈ ఇంకా ఏముండినవు మరి కూర
నేను ఆలుగడ్డ చేసినా అయిపోయింది పప్పుచారు ఉంటే పోసుకున్న నిన్నటిది
ఆహా నేను రెండు వరసలు వండి నె అమ్మ మళ్ళ నైట్ కూడా ఉండాలేమో పొద్దున్న టమాట పచ్చడి చేసినా అది అయిపోయింది దోశలకి మళ్ళీ ఇప్పుడు బిన్నిస్ చేసిన ఫ్రై అది ఇ ఇప్పుడు అయిపోతుది ఇగ నైట్ కి మళ్ళా ఇంగ చెయాలి నైట్ చేద్దామంటే నీతో ఫోన్ పెట్టేసి రాంగనే ఆ ది ఇల్ వీళ్ళ ఈ మకు మూడు దోశలు ఆయనకు మూడు దోశలు వేసి ఇచ్చిన దానికే గంట ప టింది అది ఇద్ వాచ్
ఉమ్ హలో
దీనికి అవుగ్గోండినా తినిపిచ్చిన
ఆ
ఆ మళ్ళ రేపటికి ఇగ మిక్సీ జొన్నలు వీళ్ళు పొద్దున్నే పోతారు కదా జొన్న పిండి లేకుండే ఇగ అది పొద్దున్న నాన బెట్టినా ఇగ నైట్ మిక్సీ కట్టినా ఆ గిన్నెలు ఉండే ఇగ ప్రొద్దున్నే పోవాలన్నారు మళ్ళ పొద్దున్న గిన్నెలు దోముకోవడం కుదరదని గిన్నెల దోమినా ఇక నైట్ నీకు మెసేజ్ చె టప్పుడే ఫ్రీ అయినా టెన్ థర్టీ అయ్యింది అప్పుడు
ఉమ్ హు
ఆ
అవునా అంటున్న
టెన్ థర్టీ అయింది అప్పుడు ఫ్రీ అయినా
అదే
అప్పుడు ఫ్రీ అయితే ఇంగ అప్పుడే నేను ఎం అనుకున్న తెలుసా అప్పుడు టె థర్టీ కదా టెన్ థర్టీ డ్యూటీ అయిపోతుదేమో వస్తాడేమో అప్పుడు మాట్లాటడం కుదరది కదా అనేషి నేను అనుకున్నా గార్డె నువ్ లెవల్ కాని నాకు తెలువదు కదా
అవును
ఏమో అంటున్నవ్
ఇప్పుడు ఫోన్ పే ప్రాబ్లం ఎం అవ్వదా
అవుతదనే నేను వద్దే ఎందు ఎప్పుడైనా తెలుస్తాది ఎన్ని రోజులు అంటే ఇగ వదిలేసే ఇగ అయిపోయింది ఇంతవరకు అంత లోతుగా ఆలోచించలేదు కాబట్టి అయిపోయింది ఇప్పుడు ఎందుకు అందుకే వద్దు అని నిక్ కి చెప్పింది అందుకే నీకు
సరే ఇంక నేను నువ్వు చెప్పినవనే నేను ఆపేసిన గాని అట్లా అంటలే మరి ఇప్పుడు ఏం కాదు అని అది అడుగుతున్నా అయిపోయింది కద నేనేం తీసుకోలేగా నువ్వు చెప్పింది ఇన్నా కదా
ఇగ అయిపోయింది ఏముంది మార్కెట్ కో అవి ఇవి కొనుకో ఇగ చూసినా అంత ప్రాబ్లం రాదు ఆ
అదే అదే
మార్కెట్ కెళ్ళు అందింత చెయ్యి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉగాదికి షాపింగ్ చేస్తావు కదా మొత్తం మొత్తము ఫోన్ పే నే యూస్ చెయ్ ఆ
ఆ
బట్టల దగ్గర అక్కడ
ఏ బట్టలుకి ఇల్ల లేవ్ పైసలు నేను వాని దగ్గర క్యాషే తీసుకుంటా టెన్ కె
అట్లా తీసుకుంటావా నేను అంటుంది ఇట్లా తీసుకుంటే ఫోన్ పే కనిపియదు కదా
ఆహా ఇప్పుడు వాడు ఎట్లా ఎస్తాడు పైసలు నా దానికేస్తే తెలి కని పిస్తుంది కదా పైసలు వేసినట్టు
ఆ వేసినట్టు కనిపిస్తది వాడుకున్నట్టు కూడా వాడివే అని చెప్పి వాడుకో దానికి ఏముంది
వాడివి అదంతా పెద్ద రిస్క్ గాని ఎట్లాగాని మార్కెట్ పోత వాటికి చిన్న చిన్నవి అన్ నీ ఇగ క్లియర్ చేయాలి
ఎంత ఎం తకి నువ్ ఎంత చేస్తే అంత కిందికి పోతదే ఆ దానికి నువ్వు ఫోన్ పే వాడడమే బెటరు జెప్పింది ఇను
చెప్పు
ఎంత వాడడమే నువ్వు ఫోన్ పేయించుకుని ఫోన్ పేనే వేసుకో క్యాష్ వద్దు ఫోన్ పేనే అంత ఫోన్ పేనే ఇప్పిచుకో
ఫోన్ పేయిచ్చుకున్న నెంబర్ మీద చెయ్యాలి స్కానర్ అయితే దాని మీద పడదు
ఎందుకు పడదు హిస్టరి ల కనిపిస్తాదా
హిస్టరీలది కాదు మొబైల్ నెంబర్ కాడా మెయిన్ అది కదా అందులో కనిపి ని హిస్టరీ ఎట్లా కనిపిస్తుందా ఇలా చేస్తే ఆల్రెడీ అలా రెండిట్లు వస్తుంది స్కానర్ ఇప్పుడు ఎక్కువ బయట షాప్స్ లోలో స్కానర్ పెడతారు వాటికీ ఓన్లీ హిస్టరీ ఉంటది కదా దాన్కి
ఆ
ఉ అదె
అదె అదె ఏది ఏది అదె ఇది పన్ స్కానర్ పని చేసలేను నెంబర్ ఉంటేనే జెప్పండి అని అడగాలి ఇగ ఉంటే చెప్తారు వాళ్ళు ఇదిలేకుట అదైనా ఖచ్చితంగా చెప్తారు అట్లా ఎమూ లేదు వాని ఏవ్ ఏమైతే అనరు
మ్మ్
మ్మ్
కిలో ఉఫ్ఫ అదేయనికి
ఏ ఆ
వల్య అధిందికదా వాళ్ళ నెంబర్ అయితే బె బెటరు ఒ ఎందుకంటే మళ్ళా ఈ ఈ ఈ యకౌంట్ అయితే మళ్ళా అన్ని కనిపిస్తాయి కదా
చూ ఇప్పుడు ఎందుకు లే దాని గురించి ఇంకా డిస్కర్షన్ గని తర్వాత మాట్లాడుకోవచ్చుతి ఇంకా ఎప్పటి నుంచి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ మరి హాఫ్ డే స్కూల్స్ ఎప్పట్ నుంచి స్టార్ట్
ఇద ఎక్సామ్స్ ఏ అయిపోలే స్కూల్ కాడ్పోయినం
అదే నే ఎప్పుడైపోతే ఎప్పట్ నుంచి స్టార్ట్ అని అడుగుతున్నా ఇగ మార్చ ఒచ్చింద్ గా
మార్చ్ ఏప్రిల్ లా హఫ్డే స్కూల్ అన్నది మరి
మ్మ్
మరి ఈ తెల్వద్ ఇగ ఇంకేమి ఇన్ఫర్మేషన్ లేదు
మ్మ్
సూడలే ఏ రేప్ పెళ్ళికి మా మర్ది వాళ్ళు ఆయన సూస్తా అన్నాడు ఇనా కార్ అన్నాడు రేప్ పెళ్లికూంద్ పెళ్ళిక్ వొయేది ఉంది గదా
ఆ కార్ల ఓతుూరా ఎట్లా ఓతుూరు
అయితే అయిననేమో ఫోన్ చేసే మా మర్దికి ఫోన్ చేస్తే అ సుద్దాం అంట సుద్దాం గిద్ధం గాదు సుద్దాంగా ఒస్తానో రానో ఏదో క్లారిటీగా చెప్పు దంగిదానా ఒస్తా అంటే ఆ కారు మా ఆ మనిషిన్ తీసుకొస్తా కార్ మాట్లాడ్తా మరి అటు ఇటు కాకుండా చెప్తనా ఇది ఎట్లా అంటే మరి ఆమె ఆమె ఒస్తాన్ ఆమె ర రాట్లేదుంటనే మా పిన్నిగరాలు
ఎందుకో
ఆమెకు హెల్త్ బాలేదంటే ఏమైందంటే ఈ అనే జెపాడ్ ఇన అడగలేదా మరి ఏమై ఉందే ఎంద ఏమన్నా ఉందా అంటే పోయి అడుగుపో నాకేం తెలుసు నేన ఎందుకుడత నేన ఏమనా ఆడ ఆడామనా ఆడగనీ కన్నా ని కస్రిచ్చిండు
ఆ
ఆమెఒస్ ఆమె రాదంట ఆయన ఒక్కడేనంట పిల్లలు లక్కీ రానంటు పో అంటుంది నాక్ ఎం అర్ధమయితలే ఇంగ కార్ వడ్తదా జర్నీ వడ్తదా తీస్కోవాలా మల్ల వామ్టింగ్ చేస్కుంటాదా ఆలోచించుకుంట కుసున రేప్ మరి ఏవరన్న ఇంటికాడ ఉంటర ఏందో తెలుస్తలే
హ్మ్మ్ మస్త్ ఎండలు కొడుతున్నాయి అమ్మా ఈ రోజు ఎన్ ఎనిమిది గం ఇట్లేలించే ఎండలు గోరంగా స్టార్ట్ అయినాయె అమ్మా ఎనిమిది గంట్లకే గింత ఎండ కొడ్తే అసల్ ఇంగ ఎవల్ మనుషులు
మ్మ్ అదే అంటురు ఈగ ఇల్దక ఐబ్రోజ్ జేపీచు కొనొచ్చిన ఇగ నేన్ మిన్ననే వోదాం అనుకుట షాప్ బంద్ వెటుకుంద్ ఆమె
అదేంది
ఇందాక చేసిన ఇగ నాక్ కాదు ఇది ఇంగ
మ్మ్ మ్మ్ ఇంక పొద్దున మమ్మీ కాల్ చేసింది ఒకసారి ఇంగా నేను ఇప్ స్థానంలో ఉన్నానన్నది మళ్ళా చే ఇస్తే ఇగ డాడీ పక్క నుంచి ఏమో అంటుండు ఇగ నేను మళ్ల ఆటలో బస్సు ఎక్కినక్క చేస్తా అన్నది బస్ ఎక్కినంక చేసింద్ చేస్తే ఆ నేను వొ దిగినంక చేస్తా ఆ ఆ అని అన్నది దిగినంక చేస్తే ఆడ సిగ్నల్ లేదంట ఇగ నాకు వొర్లి వొర్లి నోరు నొస్తుందే ఇగ నేను పెట్టేస్తానని ఇగ పెట్టేసిన
దేనికి నొస్తుంది వొర్లి వొర్లి
నాకే నే అమ్మ వొర్లి వొర్లి నోరు నొస్తుంది ఆమెకేమో వినిపిస్తలేదు పొద్దున్నేమో టైం అయితుంది ఆమెక్
ఆ ఫోను ప్రాబ్లమ్ ఉంది ఆమెన్ చూస్ ఆమె స్పీకర్ పెట్టి మాట్లాడుతుంది ఈ మధ్య గుర్రు గుర్రా అని వినొస్తుంది పక్కకెంచి నాది కూడా సౌండ్ తక్కువ వస్తుంది నేను స్పీకర్ ఏ పెడుతున్నా బ్లూటూత్ వెట్టుకుంటే అంతే
ఫోన్ యువ మరి వాడుకోవచ్చు గదా అంటే ఇంగ అది ఎప్పుడు చేపిస్తాడొ, అంటే చేపిచ్చుకో ఆరా అంటే ఇగ ఆడికి తెల్వదా అంటుంది ఈమెందో
ఆ అదే అంటుంది
ఈమె ఈమెకి తెల్వల్ గాని అంది ఎవడితే అల్లకే ఉండే ఆడేమో
చేపిచ్చుకోపోయినాం అంటే ఏ లెక్కలన్నీ అనికే తెలుసు ఆడ ఏ నాడే ఎందో ఎప్తుంది ఆమె లెక్కలేందో ఏమో అన్ తెల్వకుండా ఏం లేదు ఏందేందో చెప్తుంది.
అయితే, ఏ అనికి నేన్ నిన్న సాయంత్రం ఫోన్ చేస్తే ఓటీపీ ఇవ్వమంటే వాడు నే నిద్రలు ఉన్నాడే అంటే ఆ ఆ అడు మార్నింగ్ షిఫ్ట్ పోతుండు సీజన్ కదా ఫుల్ జల్దే పోతుండు, బిజీ బిజీ గ ఉంటుండు రోన్ అన్నది నాతోటి ఏం అన్లేదు ఆడ రేయ్ నేను చెప్పనిక ఎం లేదురా. నేను అస అదేంది మా మబ్బుల అయిదు గంట్లక్ ట్ల పోతున్న నేను అని అన్నడు
చా నీతోటి అట్లా అన్నాడా నాతోటి నాకు అవన్నీ నా చేప్పకూరి అబయి ఏంది దాన్ని ఏడికెంచి పట్టుకొస్తారు ఇవన్నీ అవసరమా అది ఇది అని మాట్లాడుత
టూ ఫైవ్ త్రీ టు ఫోర్ వరకు అన్నడ్ వస్తా అన్నాడు
ఏమో నాకేమో ఇవన్నీ నాక్ చేప్పకూరి నేను చెయ్యా నాతోటి కాదు నాకు మస్తు నాకు సేల్ నడు స్తుంది తొమ్మిది గంటల తర్వాత కూడా నాకు సేల్ నడుస్తుంది నే నే నేను టైం వేస్ట్ చేసుకోలేను దీని వల్ల ఏదేదో అయితుంది
ఆ అయితేమైతే ఖళీవి నువ్వు చేసుకోకుంటపాయ్ ఖళీ ఓటీపి చెప్పిన చాలా
అదే అర్థం
ఇందాక ఫోన్ చేస్నా అదే ఎప్పుడు వస్తురో తెలుసుకొని నీ కాల్ చేద్దామని లిఫ్ చేయలేదు ఇప్ నీతో మాట్లాడుతున్నప్పు ఇంగ చే చేసిండు ఇగ కట్ చేసినా కోసేపు ఆగి మళ్ళీ చేద్దా చేస్తా తి అని ఊక ఉన్న ఇగ
ఉహు
ఏందో ఇ అమ్మ బోరింగ్ బోరింగ్ ఉంది లైఫ్
పిచ్చిలేస్తున్నదే నాక్ కూడా
హ్మ్
ఇప్పటి నుంచి మరి పాత ఫ్రెండ్స్ ఇచ్చినా తీసుకోద్దా?